తిన్నావా తిన్నా ఏంలే ఊరుకనే ఉన్నా
మ్మ్ రేణుకా అర్షిత బావున
బాగున్నాది బాన్న వా
బాగున్నా ఏం దిన్నవ్
ఆ ఏం తిన్నాన ఎగ్ రైస్ తిన్నా
నేను ఉంటే బిర్యాని తిన్న
నువ్వేం తిన్నవ్
బిర్యాని తిన్న
ను రిచ్ కిడ్ లే బిర్యానీలు మ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ
కాదు మే మధ్యాహ్నం మా ఎగ్ రైస్ బాగలేదని బిర్యాని తిన్నా,
అవునా ఏం చేస్తున్నావు ఊ
నీకేం లే అచ్చితదగ్గర ఉండుంటి నీ ఫోన్ వస్తే మాట్లాడదమని వచ్చినా
అవునా ఏం అసిధకు ఏం పని లేదా
ఆ పాపకేం ఎం ఉనిది ఫోన్ ఫోన్ మాట్లాడమే అందరితో,
ఆ అంతే అంతే ఇంగేం పని
ఆ
ఇంకేం మమ్మ వేణుశ్రీ రేణుక కానా పీనా సోనా
అయ్యో
ఆ
ఇంకేవి
చెప్పాలి క్లాసెస్ జరిగినాయా
జరిగినాయి జాను ఎవరు జాను పక్కన
ఆ ఉంది మా రూమ్ లో కర్షిక
ఆ అహి అషిత పేరు ఉన్నా వాళ్లందరూ అంతే ఏమో గదా అ కిత తిక్క పోవాల బ్రెయిన్ ఉండదు ఏం ఉండదు ఇంకేం జాను
కాలి
ఏ ఉంది జాను పండక్కి పోతలేవ
ఏడీకి
పండక్కి
పండకి ఆ పోత వస్తవా పిన్ కోడ్ న్యూ పిన్ కోడ్ నాది కాదు పిన్కోడ్ డిస్టక్ట్ పిన్కోడు మీదా మీది కడప వేర్ యు లైవ్ ఆ ఇంకేం చెప్పాలి వేణుశ్రీ నువ్వే
నేను రికార్డ్ రాయాలి జాను
అవునా నాకే రాసేవిదండిగున్నాయి నీకేడ రాసిత్తును
ఆహ్
మ్మ్